హెల్
సృప్స్
ఏముండేది ఏ బయట ఇట్లా తిరుగుతానాన్ కాసేపు
ఊహూ జాతర పొయ్యొచ్చినావట గా మీ ఇంటికి
పొయినే మా ఇంటికి జాతరకి పొయినా మీరు పోలేదాని మీ జాతరకి
బో మీన్ కూడా మూడు రోజులు తిరిగినం జాతరల
ఏం జాతరి
మా ఊర్లో హోళ్ళుకి జాతర మా ఆస్తల్ కాడ బో అన్నున్నయ్ ఈడ రేతుగా
ఉమ్మ్ జెయింట్ వీలున్నది బ్రేక్ డాన్సు ఇంక చిన్న పిల్లలు ఆడుకునేటివి డ్రాగన్ ది
అన్నున్ని
మళ్ళి ఎక్కిర్రా అది మీరు
ఆ మేము బ్రేక్ డ్యాన్స్ ఎక్కినాం మీం ముగ్గురం ఫ్రెండ్స్ ఇగ మా ఫ్రెండ్స్ అందరు ఇంటిక వేలు ముగ్గు వేల్లు ఇంకొక ఆమె ఉన్నది మేమి ఇద్దరమే ఉన్నాం మీ ముగ్గురమే ఇవయా అది ఎకా అయిపొయింది మస్త్ అనిపించింది సూపర్
నళ విరుగి నట్టి కాలేదా
కళ్ళు తిరగలే కానీ మెడల్లు నచ్చినాయి ఒకటేసారి
ఇటు ఇటు సంపుతాంది యా
ఆ ఇంకల్లా బ్రేక్ డాన్స్ చోడు ఉంటాడు కదా వాళ్ళ దగ్గర పని చేసేటోడు
ఆ అ
ఫ్రూట్స్ అటు తిరుగు అది ఇట్లా తిరుగుతది కదా స్టార్ట్ చేత్తరు కదా అప్పుడు దాని మీదనే నిలబడి రౌండ్గా తిరుగుతాండు వాడైతే ఘోరంగా భయమైంది మాకు వాని జుట్టు అయితే వెరైటీగ ఉన్నది చెప్పుడు చు అదక్క మేము ఫోన్లు పైకి ట్ పట్టుకొని పోయినం మేము ముగ్గురం
ఆ
ఇక ఆడగుసినంక మమ్మూల్ పట్టుకోడానికే భయంమైతది ఇ ఫోన్స్ పట్టుకొని కింద పడతాయని భయమైంది మాక్
అసలు ఏం చేసిరు ఫోన్లని
వానికిత్త వాడు జేబులో పెట్టుకున్నాడు ఆ ఇగ దిగినంక ఇచ్చిండు ఇగ ఉ
ఆడే ఉంచుకుంటాయి ఫూలు
ఉమ్ ఇతడు
ఇలానే మీరు వామ్మో
ఉమ్ జనరీలో ఏమో చిన్నగా ఉన్నది
యల్ వచ్చిలా
ఎక్కలా అమ్మా కడకే అందరు పలుఒడిసినై
హ
అమ్మల్ల జాతరకి ఫ్రీగా పులిహొర పెట్టిరు అటు సైడు
ఆ ఇన్నయిగా
ఆ తిన్నం తిన్నం ప్లేట్ల అన్నీ అడనే పడే తలంద రోడ్ మీదనే
అయినా
మీ కూడా అనే వడచ్చ ఉండ బిల్లలో మరి
క పళ ఏడుతేయిపో మళ్ళీ
ఆ మళ్ళా తెల్లారి చూస్తే మొత్తం పేపర్లే ఉన్నాయాడ
అంత మ
ఆ ఫుల్ ప్రసాదాలు పెట్టిళ్ళు మేము శనివారం గుడికి పోయినాం
ఆ
డి పోతే సేమియా వెట్టిల్లు ఇంకొక ఆమె స్కూల్ పిల్లల అందరు వచ్చిలా స్కూల్ పిల్లలక ఏమో స్వీట్ పెడతాందమా ఆరెంజ్ కలర్ ఇంట్లో తయారు చేసినట్టున్నాయి
ఇంట్లో